అ ఒస్తుంది
సరే మాట్లాడు
నువ్ ఫస్ట్ అవన్నీ చెప్తుండే కదా టాస్క్ గురించి మాట్లాడుతుండే ఇందులో చేస్తున్న ఫో నే ఫ్రెండ్ తొక్కా తోటకూర అవన్నీ చెప్ ప్తే రిమూవ్ చేస్తారంట తెలుసా
అవును అందుకే థర్డ్ అకౌట్ లొ రాదేమో ఇంకా రాలె స్ట్ అకౌట్ సెకండ్ అకౌంట్ వచ్చింది కదా
మరి నాకు రాలేదు
నీకు కూడా వచ్చింది కాదా తన ఫస్ట్ అకౌంట్ సెకండ్ అకౌట్ ఫస్ట్ అకౌంట్ లో
ఎన్ని వచ్చినయి అబ్బయి థర్టీన్ హండ్రెడ్ వచ్చినయి ఇలాగా ట్వల్ థౌసండ్ వచ్
నా నా ఫస్ట్ అకౌంట్లు నేనేం ఎక్కువ చెప్పినా ఇవి కార్యా నుండి కాల్ చేస్తున్న అది చేస్తున్న ఇది చేస్తున్న న ఫస్ట్ అకౌంట్ నుండే చేశినా దాంట్లనే నాకు హైయెస్ట్ వచ్ చింది గాని
ఉమ్మ్
సెకండ్ థర్డ్ అకౌంట్ లో చేష్నా కాని తక్కువ చేసిన ఫస్ట్ అ
ఎన్ని ఎన్ని అచ్చినాయి సెకండ్ థర్డ్ దాంట్లో
థర్డ్ రాలె సెకండ్ లో ఫోర్టీన్
సరె
ఉమ్ ఇప్పుడెళ్తా టెంపుల్కి షో ఉంది పెద్ద
వెళ్తావా
ఉమ్ ఇ కాల్ ఇంక ఎన్ని అయినయి దీంట్లో
ఇందులోనా
ఉ
ఆ ఎయిటయినయ్ ఇంకా ట్వెల్వ్ ఉన్నాయ్
ఎయిట్ ఎట్ల చేష్నవ్ యూట్యూబ్ ఛానల్ చూస
ఉమ్
వర్కయితున్నయా అవి
సబ్మిట్ చేస్తున్నా
సరే చెయ్యు ఆ అకౌంట్ నాకు ఏమో వస్తదేమో అనిపిస్తుంది నాకెందుకో
ఏమో వాళ్ళంతా పట్టేసుకుంటరా జస్ట్ వర్డ్స్ అన్ని చూస్తరేమో అంతే
ఉమ్ అదే అదే బయట్నుంచి అంత మంచిగ లేదు నాకు ఆరోగ్యం మజ్జ మజ్జలో ఒక కాల్ చేయట్లా
సరె
ఆ
లే అప్పట్నుంచి కరెంట్ పోయింది పవర్ లేదు అస్సల
నా ఫ్యాన్ వాడు మరి
ఆ అందులో కూడ ఛార్జింగ్ లేదు ఫ్యాన్లో
నైస్
అందుకే బయట తిరుగుతున్న
ఏడ కింద రోడ్లో నా
హు హు హ్ బైటికంటే ఆ బైటిక్కాదు కారిడార్ల
ఏంది నిక్ బీపీ ఎక్కువైతుందా ఈరోజు
ఏంటి?
నీకు బీపీ ఎక్కువ అయితుందా ఈ మజ్జ
ఎందుకు లేదు
మరి మళ్ళా మజ్జలోచ్చి పో ఊకే ఏమేమో అంటున్నవ్ మళ్ళ
మరి అవన్నీ చెయ్యూ ఫిల్ చెయ్యూ ఫార్మ్సని అంటె అవ్సరమా నువ్వంత రిచ్ కిడ్వా
అవును
అవునా మరి అంత డేట్స్కెల్తే అంత మనీ నువ్వే పెట్టు ఇప్పట్నుంచి మళ్లి కకృతి దాన అంటే చెంపవగుల్తది
ఉమ్ సరే
ఏంటి సరె
ఏం లేదు లేదు లేదు కద
మరి చేస్తే వస్తయి కదా అవి ఒక థౌజండ్ వరకన్నా వస్తయి కదా
రాన్నట్లు చెప్తలే కద ఇప్పుడు ఎట్ల కంప్లీట్ చేస్త అయినా
అరే ఏదో ఒక్కటి సరె నువ్వు నాకు లాగిన్ ఐడి అవన్నీ ఇచ్చేసై నేనె చూసుకుంట మరి
ఆ అలాగ అతనిప్పుడు ఆహ చెప్పేదిను ఇప్పుడు ఫామ్ ఫిలిప్ చేసినప్పుడే ఏం రాట్లేదది
వస్తది వస్తది నేను నిన్ననే ఫిల్ చేసిన ఒకామెది ఈ రోజు వచ్చింది మార్నింగ్ రిఫ్రెష్ చేసేవరకి
అయితిప్పుడు ఒక గంటకొస్తది అంటరు అవును ఇప్పుడు చేస్తే
గంటల రాకున్నా కానీ రేపోస్తది కదా
రేపోచ్చినా నేన్ ఫెయిలే కదా
ట్వంటీ సెవెన్ నుంచి హ ట్వంటీ సిక్స్ నుంచి కాల్స్ కతం చేస్తర అంతె
నువ్వు గా మరి ఇప్పుడే ఈ రోజే లాస్ట్ టువెల్ దాకా ఎందుకన్నావ్ మళ్
ఈ రోజు రిఫ్రెష్ చేస్తే ఫామ్ వచ్చే ఛాన్సెస్ ఉన్ ఉన్నాయని చెప్తున్నా కాల్ మాట్లాడ్డానికి కాదు
సరే నువ్ ఏదో సరే చేస్తా అది గూగుల్ అకౌంట్స్ లేపోతా నువె లే
సరే నేనిక్కడ ఎవరిదైనా యూస్ చేసి చేస్తా కాని నువ్వు జస్ట్ నాకు నంబర్ చే నా కేమ్ ఇయ్యకు నేను ఫిల్ చేస్తా ఫార్మ్స్ అంతే
అరే తను ఫామ్ లో నంబర్ ప్రొవైడ్ చేయాలి కదా తను
తే నంబర్ ఇవ్వు వాళ్ళది ఎక్కడ పిన్ కోడ్ ఇవు డిస్టిక్ ఇవ్వు అంతే
ఆ అందర్ హైదరాబాద్ ఏ
అది ఇచ్చిన్ తర్వాత ఉమ్ నీ కొస్తే జస్ట్ యూట్యూబ్ ఆన్ చేసి కన్వర్సేషన్ ఆన్ చేసి అక్కడ పెట్టేసెయ్ ఫోన్ లెవెన్ మినిట్స్ అయిన తర్వాత కాల్ కట్చెయ్
అయినా నువ్వే జేయాలి మరి అకౌంట్ ఇస్సే
లేదు నేను చెయాలంటే మళ్ళీ ఓటీపీ కావాలి నాకు వాళ్ళు ఇస్తరా మళ్ళీ
ఆ
వద్దు మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తది కదా
సరే
ఏమంటవ్
ఆ ఆకాశగాడినే ఓటీపీ అడిగితే వాడే ఈసి గ ఇస్తాడు వాడే మనకి
ఉమ్ హ్ అయ్యో ట్రస్ట్ ఇష్యూస్ లేవా అతనికి
అస్సలు లేదు ఆడు మస్తు తగ్లీస్తన్నం
సరే మరి ఆకాష్ ని నాకు ఇచ్చేసేయ్ నేను చేస్తా నువ్వు జగే తొక్కంది చూస్తాయి ఫామ్ ఫిల్ చేయడానికి మీ అక్క నెంబర్ తీసుకో చ్చు కదా మీ అక్క ఫోన్ తీసుకొని ఫామ్ ఫిల్ ఒక్కటే కదా అదొక్కటి చేసేయ్ మరి
అవు పెద్దక్కది తీసుకొని పిన్ కోడ్ నేన్ కేరళది వెడ్ తను కేర్ల టాస్క్లు వస్తాయి మక్స్
ఆ పిచ్చా నీకు వస్తయ అవును అక్కది కూడా తీస్కో నెంబర్ అయితే
ఆ అదే అంటారు కదా ఇక్కడ మా పెద్దక్కది తీసుకుంటే కీల్ల నెంబర్లోస్తాయి కదా నాకు కీళ్ల టాస్క్లొస్తే ఒకవేల
ఉహు
ఒకసారి తెలుగు టాస్కూల్ ఇస్తా ఒకసారి మలయాళం టాస్కూల్ ఇస్తా అని
సరే కానీ మలయాళంలో మాట్లాడుతవా
ఓ నాకోచ్చు గా మల్యాలం
నీకొచ్చు ఆపోజిట్ పర్సన్ కి కూడా రావాలి కదా
తన వేరే టాస్క్ లన్న వస్తాయి కదా రీసెర్చ్ స్టడీ ఏమేమన్న వస్తాయి కదా
సరే
ఆ
బెటర్ టువి ఆ
ఎన్ని మినిట్స్ అయింది అయిపోయిందది వాటర్ ఇవ్వడం
కానులారా ఆ ఫైవ్ మినిట్స్ అయింది చాలు ద్ వాడు ఏమన్నాడు లైక్ కాల్ త్రీ ఫైవ్ మినిట్స్ ఉన్నా ఏం గాదు టెన్ మినిట్స్ కాన్ తక్కువ ఉన్నా కన్సిడర్ చేస్తాన్నానరు గదా
చేస్తానన్నారా
ఆ దాంట్లో ఉండే చదివినా కానీ ఉండు మినెట్ అండ్ మినిట్ టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్ పెట్టేసేయ్
సరే టెన్ మినిట్స్ ఉందం కానీ రుకగిన్ వెళ్ళిపోయీడా
వెళ్ళిపోయింది ఇందాక డ్రాప్ చేసినాం వాల్ ఇంట్లో పోయ వాడు నేను వెళ్తునప్పుడు చాలా ఏడ్చిండు మామ వెళ్ళకు మామ వెళ్ళకు అన్ జెప్పి
మరి వాళ్ళ అత్ క్క దగ్గర కొన్నా కొన్ని టూ డేస్ ఉండే దుండే గదా మరి
నేను వాల్ అక్క దగ్గర్నా
మీ మీ అక్క దగ్గర టూ డేస్ ఉంటే అయిపోతుండే గదా చిన్నక్క దగ్గర శృతి అక్క
మోన్ననే ఉండే కదా వారిఛాన్
ఉండు ఇప్పుడు కూడా ఒక టూ డేస్
అస్సలు ఉండను
ఫైల్ ఒక్కటి మార్చుకున్నది
నాకు గద్ మా డాడీకి నచ్చదు అసలు ఎందుకు ఉంటావ్ అంటాడు నీకుందిగా నీ సొంత ఇళ్ళుంది సొంత ఇళ్ళకి వెళ్ళిపో అంటాడు
అయ్యయ్యో
నాక్ గూడా అలానే అనిపిస్తాది ఎందుకె ఎందుకు వేరేవాళ్ళింటికెళ్లి అయితే లేదు ఇగ అక్క ఆగమాగం చేస్తూ పక్క జాబ్ లో బిజీ లేకపోతే చూసుకుంటా
ఉహ్ అబ్బా కరెంట్ లేదు ఛార్జింగ్ కూడా లేదు ఫోన్ లో
ఇక్కడ గూడా లేదే కరెంట్ నా గూడా ఫుల్లు ఉభరిస్తుంది మీకు వర్షమాన వాడింది కొంచం మన్నా చల్లగూన్
నువ్ తిరుగు మరి అక్కడ అక్కడ
ఏ తిరుగుతే ఇంకా ఎక్కువ ఉంది బయట కూర్చున్న అంత ఉమ్ ఇక్కడ దోమలు తక్కువ కానీ ఇక్కడ దోమలు కరుస్తే ఫుల్ ఎరిటేట్ అయితది అంటే పెద్ద పెద్ద దోమలు ఉంటాయి ఇడ అసల్ మన దోమల్ కనే
కాదు కేరళ అంటే మొత్తం వాటరే ఉంటది గదా దోమలు ఉండవా
అది ఒక సీరో టైప్ మొత్తం వాటర్ ఏం ఉండాద్లే అంటే ఉంటది ఆ ఉంటద్లే వాటర్ గాని పక్క పక్కనే ఉండదలే రివర్స్ లేక్స్ ఎక్కువుంటాయి అరే ఇళ్లు పక్కనే కష్టం ఉండలెవ్ హ మ
ఆమె భవానీ అన్ చెప్పిన గదా హ ఆమె ఇంటికి పోయిన తర్వాత కాల్ జేసింది ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఈద్ రోజుగా కాల్ జేసింది ధీమాక్ ఖరాబ్ జేస్తుందా పిల్ల
మంచిదే గదా మాట్లాడు నిన్నటి టాస్క్ అని కంప్లీట్ అవుతుంది
నేను ఒకటి ఫంగరు అని జేప్పిన గదా అది కావాలంట
అది కార్యకోలంన్న చేప్పు
అని తినట్లేదు అక్క కాల అది డిలే డిస్కనెక్ట్ అవుతున్న కాల్ ఆ పిల్లకి అర్ధం అవ్వట్లేదు
ఆ ట్వల్వ్ పాస్ ఐన
అంటే అంతే ఎడ్యుకేటెడ్ గాదు ఆ పిల్ల
అవ్వే అ రమ్మేయన్ టెన్ అయిందా జూడు ఒకసారి
అయింది అభి
కట్ జేయ్ మళ్ళా కాల్